బాగున్నారా అండి? బాగున్నామండి. బాగున్నారా అండి మీరు? ఏం చేస్తున్నారండి? ఏం లేదండి ఇప్పుడే. తిన్నామండి. తిన్నారా అండి? తిన్నారా అండి? తిన్నారా అందుకే చెప్పండి. తిన్నారా అండి? ఆ తిన్నామండి. తిన్నాము. తిన్నారా అండి మీరు ఏం చేసిందని వంట వంట ఇవాలా బ్రింజాల్ కర్రీ చేసానండి. మీరు? తిన్నారా అండి మీరు బ్రింజాల్ కర్రీ చేసానండి. మీరండి?
ఇ
హ్మ్ వన్ టూ త్రీ ఫోర్ తిన్నారాండి మీరు?
తిన్నామండి.
ఏం కర్రీ చేసారండి? ఇదిగో బెండకాయ పులుసు చేసినానండి పిల్లలు ప్రై తినరు. ఆహా! పులుసు అయితే ఇష్టంగా తింటారా అండి?
అవు
మేము కూడా బెండకాయ ఫ్రై చేసానండి. ఇవాళ ఫాస్టింగ్ అండి. అందుకే బెండకాయ ఫ్రై చేశానండి. ఇప్పుడే, అయిందా అండి? భోజనం అండి. అయిందండి. ఇప్పుడే టెం లోపలికెళ్ళొచ్చామండి రేపు శ్రీరామవారి తలవాలు ఉన్నాయి కదాండి
ఆల్లనే
చాలా బాగ జరుగుతల్లే అవునండి ఆ చేసుకుంటామండి ఆ ఫ్యామిలీ రేపు కొత్త బట్టలు అవి చేసుకుంటారేమో కదా అవునండి ఇక్కడ బాగా ఏసుకుంటాం ఇక్కడ మా గుడి దగ్గరనే వేస్తారండి మన్ ఇవాటి నుంచే స్టార్ట్ అండి ప్రోగ్రామ్స్
అయివా
ఆ అయింద అండి మీరి అక్కడ గుడికాడ చేస్తారా ఆ చేస్తారండి మా దగ్గర ఆ మా దగ్గర కూడా చేస్తారండి వాళ్ళ పచ్చని పందిలి అని చేస్తారు
హూ
ఆ ఇగ అయిపోయిందండి ఇంతసేపు పూజ ఉండే అక్కడ కుంకుమ పూజలు అవి ఇవి
ఇవాలన అండి
ఆ అవునండి వాళ్ళ కుంకుమ పూజలు చేస్ ఇంగ రేపు కళ్యాణం అ ఎళ్తారా మీరు మరి ఆ వెళ్తామండే కోలా మేం కూడా వెళ్తామండి పిల్లలని తీసుకొని వెళ్తాం
హు
ఆ తిన్నారా అండి మరి
ఆ తిన్నాం అండి
ఊహూ పిల్లలు తిన్నారా అండి
ఆ తిన్నారండి పిల్లలు కూడా ఊ
ఊ వెళ్తారా అండి ఎటైనా సమ్మర్ లో తీర్థయాత్రలకి అవునండి సమ్మర్ లో తీర్థయాత్రలకి మొన్న ఉగాది అయ్యింది కాదండి ఏమేం చేసిండండి ఆ చేసుకున్నామండి ఉగాది పచ్చడ కూడా చేసుకున్నామండి ఊ చేసుకున్నారా అండి మీరు ఆ చేసుకున్నాం మీరు ఏమేం చేసిం ఆ ఆ ఉగాది పచ్చడి చేసామండి అన్నీ కలిపి అసలు మన కొత్త సంవత్సరం అంటే ఉగాది కదండి ఆ ఉగాది పచ్చడి చేసామండి ఊ అన్నీ ఇట్లా వేప పూత చింతపండు అవన్నీ వేసి ఏసామండి
హ్మ్
ఉమ్ కొబ్బరి మామిడి
అవునా
ఊ బూరెలు కూడా ఏసామండి మక్క గారెలు కూడా చేశామండి చేసారా అండి మీరు కూడా నేన్ కుడా చెసా మన తెలుగు పండగలలో మొదటి పండగదండి ఉగాలి అది అసలే మన కొత్త సంవత్సరం అంతా ఉగా ఇక్కడనే స్టార్ట్ అవుతది కదా హలో శనగపప్పు చేసినామండి, కందగడ్డయి కూడా చేసినాం మేమ్ కూడా అండి శనగపప్పుతోనే చేసామండి చెక్కర ఏస్తారా బెల్లం ఏస్తారా అండి మరి మీరు
ఆ అండి
చక్కర ఏస్తరా బెలం వేస్తారా? మేము కూడా చక్కరనే ఎస్తామండి బెల్లంమేస్తే ఎవరు తినారండి మా ఇంట్లో కుడా
ఇంకా
నెయ్యి తో నెయ్యితోని కలుస్తారా అయిల్తోని కాలుస్తారా ఆ నెయ్యి ఎక్కువ పడదండి ఆయిలే మ్ తినేటప్పుడు కొంచెం వేడి చేసి వేసుకుంటం కాని ఆమ్మో మొత్తం నెయ్ లో అయితే డైజెశాన్ కాదండి నెయ్యి పడద్ ఎసిన మళ్ళీ కందగడ్డ లో ఏసినం మేము కూడా ఏసుకున్నామండి కని మా పిల్లలకి నెయ్యి ఆ నెయ్యతలు కలి కూడా తింటారండి కొన్ని నెయ్యి తోన్ కొన్ని ఆయిల్ తోని కాలుస్తామండి చేసమండీ నేను కూడా ఆ ఇగ పచ్చళ్ళు ఇప్పుడు ఇగ ఎండాకాలం వస్తాకదండి మామిడి పచ్చడి మామిడికాయ పచ్చ పచ్చడి పెడతాము ఆ టమాటా పచ్చడి అవన్నీ ఎస్ ఆ పెడతారండి మీరు కూడా
ఆ చేసినమండి
మ్మ్ మేం కూడా పెడతామండి పచ్చళ్ళు, పెడతామండి
మ్మ్
మ్మ్ మామిడికాయ మామిడికాయ పచ్చడా, సమర్ లో ఇగ మనకీ ఇగ వన్ ఇయర్ నిల్వ ఉండేటట్టు ఒకటే సరి పెట్టుకుంటాం కదండి అట్లానే వెట్కున్నా
అవునండి
ఆవకాయ పచ్చడి వేసి వన్ ఇయర్ వచ్చేదాకా పెట్టుకుంటామండి ఎప్పుడైనా పచాడ్లు తింటామండి మేము బాగానే తిం
మ్మ్
మా పిల్లలు కూడా ఇష్టపడతారు, మా దాంట్లో ఇంట్లో కూడా మ్యాంగో పచ్చ ఇష్టపడతారండి పెట్టుకుంటారా అండి మీరు హలో హలో హలో ఆ చెప్పండండి వినిపి డబల్ వినిపిస్తంది అండి కొన్ని వినిపిస్తాన్నయ్ కొన్ని వినిపిస్తలే మామిడికాయ పచ్చడి పెట్టిందా అండి ఆ ఇంకా స్టార్ట్ కాలేదు కదండి ఇక మే లో మేలో పెడతామండి ఇప్పుడైనా కూడా ఎట్లా అండీ మీరే ప్రిపేర్ చేస్తారా అవునండి నేనే మంచి ఒక చెట్టు కాయలను తీసుకొని ఆ పెడతామండి ఒక చెట్టుకు ఏమన్నా ఒక చెట్టు కాయల అయితేనే పచ్చడి మంచిగా ఉంటది కదా ఒక చెట్టుకాయ మార్కెట్ కెళ్ళి తెస్తే అన్ని అదోచెట్టు ఇదో చెట్టు ఉంటాయయే
అ
అదొ ఒక చెట్కాయలే తీసుకొని మంచిగా వాటిని వాటర్ లో వేసి మంచిగా అరిన తర్వాత తడిగుడ్డ పట్టి వెసి అవునా తడిగుడ్డ వెసి మంచిగా వాటిని ఏం చేస్తామంటే వక్కలు వక్కలుగా కోసి
ఉ
మంచిగా వాటిలో ఉన్న లోపట గుజ్జ అంతా ఇస్తామండి ఇలా ఇట్లా పొరలు పొరలు వెళ్తా కదండి మామిడి గారి
అ
ఆ తీసి కారము ఆవాల పొడి అవన్నీ బట్ట పట్టించి పక్కకు పెట్టేసి ఆయిల్ ఆయిల్ వేడి చేేసి అలా ఎల్లిపాయలు ఆ కొన్ని ఏమో వట్టి గే వేస్ ఎమాంటే కొన్ని ఏమో మిక్సీట్టి ఎల్లిపాయ ముక్కలు తీస్తాం అండీ కా ఆవల పొడి మెంతి పొడి
అ
అన్ని కలిపి ఆ ఇల్లో కలిపి ఈ ముక్కలను అండేసి కలిపి ఒక జాడీలో ఎత్తేస్తామండి అవునా మా అట్లా అట్లా మామిడికాయ పచ్చడి చెస్తాం మీరు కూడా అట్లనే ఇస్తారా అడి అవునా మీరు కూడా అట్నే ఇస్తారా అండి అవునండి నేను ఎక్కువ చెయను అమ్మ దగ్గర నుండి తెచ్చుకుంటా ఆ అన్ని తీసుకొచ్చుకుంటారా అండీ అటానె చేస్తారండి ఒక చెట్టు కాయలు తీసుకొని మంచిగా కాడిగి ఆరబెట్టి ఎిండ కార పెట్దంటే ఇంట్లోనే ఫ్యాన్ కలిపి పెడతుది మల్ళీ కొంచి కొట్టేసి పట్టించిన కారం ఉప్పు మెంతి పొడి ఆవు పొడి మళ్ళీ
నైలయితే ఇక అది పల్లిది పోస్తుందండి మా అమ్మ
ం అవుండి పజల మసగుంటుంది
పంటదండి పచ్చడా
పచ్చడా అవునా బాగుంటది అట్నే బాగుంట మేమి అట్లనే ఇస్తామండి ఇవరిీ ఒకసారి పెడు అ వన్ ఇయర్ బ్యాఫ్ అవుతుందండి అరే ఇంకాక మాట ప కూడా కూడా వెడుతార తమట ఎరుడతారండి
అవు నాతార అ
సరే మీప్పుడు టమరైట్ తంపనే ఉండగా అండి
ఉ
ఆ మేము కూడా పెట్టుకుక్ టమాటా చె కూడా పెట్టుకుంటాడి
హ
రండకలంలో అయితే ఈ పచ్చల కూర్చం ఉండాల అనుకుంటున్నాను అందుకేచ్చల్వా సమ చింతకాప్ప చెట్లా విర కొంట ఉసిరికాయ పచ్చడి అవి కూడా పెట్టుకుంటామండి ఇవన్నీ పెడతామునండి ఒకసెలు ఈ ఎండాకాలం వస్తే మళ్ళీ ఇది స్టార్ట్ చేడి
మష చ
పచ్చదలు పెడతామన్నాయి సరే అండి న విలువైన సడి చ్చినందుకు ధన్యవాదాలండి సరే అండి
సరేనండి
సరే అండి సర
ఫోన్ చేలే నీమీద ఒట్టు